హలో
హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నాను
మ్
ఏం చేస్తున్నారు
ప్రజెంట్ అయితే మొబైల్ చూస్తున్నా వంట చేయాలి
నాకు ఏం లేదండి ఫుల్లు తల నొస్ మ్ ఎందుకంటే నిన్నే బర్త్డే అయిపోయింది మా అబ్బా యిది చైన్ మార్నింగ్ వరకు అందరు చుట్టాలు ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి నము
అవునా చాల సంతోషం మీలా చ గ్రాండ్ సెలబ్రేట్ చేసారా అండి అందరు రిలేటివ్స్ అందరు రిలేటివ్స్ అందరు
ఆ ఫస్ట్ బర్త్డే కదండి ఇగ అందరినీ పిలిచాము
ఓహో గుడ్ గుడ్
అయితే నాన్ వెజ్ అట్లా మా వైపు బర్త్డేస్ అంటే ఇంకా అట్లనే ఉండేదండి
ఉమ్
మీ చిన్నతనంలో ఎలా జరుపుకున్నారు బర్త్డే
మా చిన్నతనంలో అయితే బర్డ అంటే ఫుల్ అతు సంతోషమన మాట బర్త్డే వస్తుందంటే ఆ నైటె మన కొనుంటే అదే కొను మెహందీ అది పెట్టేసుకొని పడుకోవడం డ్రెస్ అని రెడీ చేసుకోవడం ఆ ఇప్పుడు కేక్స్ అంటే పెద్దగా లేవు మా అప్పుడు ఆ అంటే చాక్లెట్ ప్యాకెట్ కొత్త డ్రెస్ వేసుకొని చాక్లెట్ ప్యాకెట్ కొనుక్కకొని ఆ స్కూల్ కెళ్ళి అందరు పనిచించడం మేడమ్స్ కి ఇచ్చడం ఫ్రెండ్స్ కి ఇవ్వడం అట్లా ఫుల్ హ్యాపీగా అనిపించేది
అవునండి అసలు చిన్నప్పుడు బర్త్డే అంటే అసలు ఒక బెస్ట్ మెమొరీ
ఉమ్ మీరు ఎట్లా చేసేవాళ్ళండి మీరు
ఇప్పుడు ఇంకా బర్త్డే వస్తుందంటె వన్ మంత్ ముందుండే నా బర్త్డే వస్తుంది అని ఫుల్ హ హ్యాపీ తోటి మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పి డ్రెస్ కొనిమని చెప్పి ముందే డ్రెస్ ప్లాన్ చేసుకునేటోళ్ళం ఇంకా ఫ్రెండ్స్కి అయితే నా బర్త్డే వస్తుంది అని చెప్పి డ్రెస్ నేను ఇదిగొన్నా అది కొన్నా అని ముందే చెప్పుకొని ఇంకా బర్త్డే రోజు అయితే ప్రేయర్ చేస్తాం కదా అప్పుడు నిల్చొని అందరు హ్యాపీ బర్త్డే విషెస్ ఇంకా మనం అయి అయితే ఆ అందరి క్లాస్ క్లాస్ కి పోయి చాక్లెట్స్ పంచేటప్పుడు ఒక ఫ్రెండ్ ని పక్కన పెట్టి కొని తీసుకొని వెళ్తామండి మీక ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా
ఆ చిన్నప్పుడు ఇచ్చారండి మా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఐప్యాడ్ కూడా ఉన్నది నా దగ్గర భద్రంగా దాచు
ఏం గిఫ్ట్ అండి
అదే ఇట్లా సీనరీలు అట్లా ఇస్తారు కదా సీనరీస్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఇంకా ఇట్లా గ్లా అప్పట్లా గ్లాస్ బాక్స్ లో ఉండి ఇట్లా వస్తుండే అప్పట్లా డబ్బా షేప్ లో స్క్వేర్ షేప్ లో మధ్యలో ఉండి ఇట్లా డబ్బలాగా వస్తుండే బాగుంటుండే అది ఇట్లా ఇప్పుడు వరకు ఉన్నాయి
లోపల ఏముంటదండి
నా ప్రజి ఇంకన మరి ఆ చిన్న చిన్న బొమ్మలు ఉంటుండే అప్పుడు మన చిన్న పిల్లలం కదాప్పుడు అవి ఇస్తున్నా మీకేమనా ఉన్నా అండి మీకు ఇవన్న ఇచ్చారా గిఫ్ట్స్
నాకు అంటే కీ చైన్ ఇచ్చండ్రు కొందరు ఇంకో ఫ్రెండ్ ఏమో టెడ్డి బేర్ ఇచ్చింది కొందరు నాకు దగ్గర మళ్ కిచ్చరు ఆ పేర్ మిల్క్ తిన్న తర్వాత ఆ చాక్లెట్స్ నేను పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్ అవన్నీ తీసేసి బుక్ లో దాచు కునే దాన్ని ఇప్పటికీ కూడా ఉన్నాయి అవి
అవునండి కొంతమంది అయితే ఆ చాకటేషన్ దాచి పెట్టుకొని ఆ ఫ్రిడ్జిల అట్లనే పెడత రూ అండి సలది అది పరుగు వట్టని ఏమ్ బట్టణి
ఏంటండి అది వినిపించట్లేదు ఏమంటున్నారు.
చాక్లెట్ ఇస్త కదా డైరీ మిల్క్ ఎట్లా ఆ గుర్తుగా ఉండాలని తినేయచ్చు కదా అండి తినేసేయరు ఫ్రిడ్జ్ లో బట్టి అట్లా సంవత్సరాల తరబడి దాంట్లో పాడైపోయి మొత్తము పురుగులు అవుతయిదండి గలీజ్ గా ఉంటది ఎట్ల త అంతా కద అండి కొందరు కొందరు ఉంటారు అట్లా నాకు తెలువది కదా
ఏం చేస్తారా అంటే ఎందుకు అట్లా పెడతారు
గుర్తుగా కొట్టుకున్నారో అడిగితే ఏమో చెప్పత్లే సమాధానము ఆ తీసిపడేస్తా అన్న కూడాద్దను ఆర్గ్యూ చేస్తున్నారు. ఇక వాళ్ళ ఇష్టం ఉంటది బర్త్డేస్ అంటే మరిగ వేరు కాని ఫుల్ హ్యాపీనెస్ ఉంటంది ఇప్పుడు బర్త్డేస్ అంటే ఆ స్పార్క లు పెట్టడం ఆ పపప్ కొట్టడం స్నో కొట్టడం అంత వేస్ట్ ఆ కేక్ మీద పడి ఎంత కే ఇక్కడ ఉండి మొత్తం అంది తింటాం అది వేస్ట్ కడుపులోకి వెళ్తుంది ఎంత వేస్ట్ అయిపోతది.
అయితే ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఏం జరుగుతుంది అంటే కారు బ్యా నట్ మీద అక్కడ కూర్చొని ే ఉంటది కదా స్నో దాంతోటి ట్వంటీ ట్వంటీ వన్ అని అలా రాసి దాని మ చెరు వేయడము నాకు ఇంత ఇ అవన్నీ అలా చేస్తున్నారు ఇప్పుడు
అవునండి బైక్ మీద గడి చేయడం కార్ల మీద రోడ్ల మీద ఆ కేక్ తినడం ఏం లేదండి కేక్ అంత ఖర్చు పెట్టి తీసుకొస్తారు కదా మొత్తం ముక్కాని పూసుకోవడం దాని మీద ఒక బాబ అయితే పేపర్ లో చదివాను నేను ఆ కేక్ ఉంటది కదా కేక్ అంటే బర్డే బాయ్ ఉంటే బ గర్ల్ అండ్ బాయ్ ఆ కేక్ మొత్తం ఇట్ ఒత్తయడం పా ఊపిరి ఆడక చచ్చిపోయాను కూడా ఒక అబ్బాయి పేపలు చదివినా అట్లా చేయకూడదు సంతోషంగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా జరుపుకోవాలి చిన్నగా అవన్నీ చేయవలసిన అవసరం లేదు. చచ్చిపోయిన లో ఉన్నారురు ఒకసారి నేను పేపరు లో చదివిన నిజం రియల్
ఇప్పుడు ప్రజంట్ అట్లనే చేస్తున్నారండి బర్త్డేస్ అంటే అట్లా చేయొద్దు ఒక ప్రాణం పుట్టినరోజు అంటే ఎంత సంతోషంగా ఉంటదో అది అంతా అట్లా అయింది అన్నట్టు
ఉమ్మ్మ్ ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టే బిర్యానీ ఉంటది కదా ఆ బిర్యానీ తిని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బర్డే రోజు పెట్టుకుంటారు కదా కేక్ బిర్యానీ అవన్నీ పెట్టి తెచ్చుకుంటారు ఫ్రిజ్ లో పెట్టేస్తారు బొదదు తింద పెట్టేస్తే తినేసరికి మొత్తం చనిపోయిండు పోయిషన్ అయి ఫుడ్ పోయిషన్ అయ్యి
అవునా ఇప్పుడు నా బర్త్డే వస్తుంది నా బర్త్డేకిి ఇంకా పార్టీ ఇవ్వు ఇవ్వు అని మా ఫ్రెండ్స్ నెల రోజు ముందు నుంచి అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు బిర్యానీ తినిపియాలి ఇంకా వాళ్ళు నన్నుకి అలా తీసుకువెళ్ళమంటున్నారు
హ వెళ్తారా మరి
ఇంకా వెళ్ళాలి వాళ్ళు రా రారా అని ఇక ఫోర్స్ చేస్తారు తప్పదండి ఇవ్వడానికే ఒక చాలనా డబ్బులు ఒక పది వేలు వరకు ఖర్చు అవుతుది
అదే ఖర్చు పెట్టపోతే అనాధ పిల్లలకి ఇవ్వచ్చు లేకుంటే పెద్ద ముస్లి వాళ్ళకి ఇవ్వచ్చు
అవును ఇ అ కూడా చేస్తున్నారు కదా అన్నద పిల్లలకు వో పంచి పెడుతున్నారు మన ఫోటో పెట్టి
అద అంత అవసరం లేదండి అందరు షో చేయాల్సిన అవసరం ఏండి మనం ఇష్టపూర్త ఇస్తే
మెల్లగాండీ మెల్ల నీళ్ళలు తాగండి
ఆ తాగుతాంమండి ఎవరు నన్ను బాగా తెచ్చుకు నన్ను గుర్తు చేస్తాన్నా
ఆవున్న అయితే అంత ఎందుకండి ఫోటో పెట్టాల దానికి కూడా డబ్బులు ఖర్చయినాయి చికె అ మటన్ అ వెజ్స్తారు చాక్లెట్ ఇస్తారు బస్ట్టస్తారు ఫోటోస్తారు స్టేటస్ పెట్టుకుంటారు అన్ని కాల్పేసి
అంటే ఇచ్చన్న చాలి కదా అందుకేనే ఫోటో పెట్టుకుంటారు
ఓకే బట్ అవన్నీది అందరు చూడరు ద అను చేస ప్రాయం దేవుడి తప్పగా తెలుస్తుంది వాళ్ళ
అవును అవును నేను ఒక సామత చదివాను ఏంటి అంటే కుడి చేతితోటి దానం
ఆ రట్ హండ్రెడ్ పర్సెంట్ రట్ అలా చెయ్యాలి దధానానికి ఫుల్ పైస ఉంటే దానం చేయాలి కొంచె చెద్దరలు ఇవ్వండి బట్టలు ఇవ్వండి వేసుకున్నా ఇవ్వద్దు మరి కొంత కొన్ని ఇస్త్రి చేసి ఇవ్వాలి లా
హ్మ్మ్
హ్మ్ అన్న చెయ్యాలి ఇట్లా టోనేనే ఇయ నేనే పాట్లాయిట్ల నా దృష్టిలో అయితే అంటే సమాజంలో ఉన్నారు
ఇంకాష్టం వాళ్ళు అలా చేస్తున్నారు కానీ అది కరెక్ట్ గా
ఆమ్మ్ మీ సైడ్ అ జరుపుకుంటారా అంటడి మీ సైడు అట్లా
ఆ మా సైడు అన్ని సైడ్ ఇంకా అంతే అండి
హ్మ్మ్
మీకు ఈ మీ ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారండి
మా ఆయన నా నాకు పెద్ద ఫోటో గిఫ్ట్ ఇచ్చారండి
అవునా
మీ ఆయన ఏమి ఇచ్చారండి
నాకేమి ఇవ్వలేదండి ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు
ఇంత మంది పెళ్ళ అయింది బర్త్డే ఉంది ఆ ఇప్పుడు రిలేటివస్ ఎలాన్నా ఎందునే వగ
ఏ లేదు నేను మా అక్క వాళ్ళ వల్ల బాబ్ అది ఫస్ట్ ఇయర్ అని చెప్పాను
అబ్బ హవ్వా హవ్వా హవ్వా
అ
ఎందుకండి ఇట్లా అవైర్నెస్ ఓకే మీ డ్రస్ ఐరెన్ చేస్ ఇట్లా మ్యాచ్లను చూసెటొల్లని వదిలేసేయండి ఇంకా మ్మ్ ఎక్కడన్నా దూరంగా టూర్ కి వెళ్ళి బర్త్డే బాగా. సెలబ్రేట్ చేసుకున్నావా ఎప్పుడన్నా అంటే వేరే
ఇంగా అలా ఏం చేసుకోలేదు కాని మా హాస్టల్ లో ఉన్నప్పుడు మా నా బర్త్డే ఎప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు రాలేదు నేను మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలని నేను బర్త్డేస్ ఉంటే ఇంటికి వస్తాను కానీ మా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారంటే బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే వస్తుంది అంటే మనం టువెల్ వరకు కేక్ అరంజ్ చేసి వాళ్ళు పడుకున్నప్పుడు మరి ఇలా ట్వల్వ్ కి లేపి కేక్ కట్ చేపించి అట్లా చేేసే వాళ్ళం కానీ నాక ఇష్టమే అట్లా జరగాలని కూడా ఉంది గాని నాకు బ్లెస్సింగ్స్ తీసుకోకపోతే ఇట్లా అని చెప్పేసి నేను ఇక ఇంటికే వస్తా బ్లెస్సింగ్ తీసుకొని అప్పుడు గుడికెళ్ళి గుడికి వెళ్తాన్నట్టు హాస్టల్స్ లో మాత్రం ఇంకా అట్లా చేస్తారు మా వైపు అయితే
నవునువును డబలు అందరు ఎ లాస్తున్నారు డెకరేషన్ చేసి బెలూన్స్ పెట్టి స్పాక్యూ ఏసే వాళ్ళని తెచ్చేసి పెట్టేస్తారు
అవునండి మీరు స్నాక్స్ ఏం పంచుతారు
అ ఆ
స్నాక్స్ ఏం పంచేవాళ్ళు చిన్నప్పుడు అంటే కేక్ క
మిక్చర్ బిస్కెట్స్ చాక్లెట్స్ మానకు గిఫ్ట్ లు ఎవరు ఇచ్చే వాళ్ళు చిన్నపిల్లలు కదా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు మనం వాళ్ళకే ఇచ్చేవాళ్ళం ఇక నేను వాళ్ళకి కేక్ లు పెట్టేదాన్ని కొంచెం మిక్చర్ చాక్లెట్ ఇచ్చే దాన్ని అప్పుడు బలే సంబరం హ్యాపీనెస్ అనిపించేది అందరు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు వచ్చే వాళ్ళు అందరు బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు నాకు
నాకయితే ఐదు రూపాయిలు పార్లేజి ఇచ్చేటొళ్ళు
హ
ఓకే అండి మీ నెక్స్ట్ ఇయర్ బాగా జరుపుకోండి బాయ్
చదువు కొండి అన్ని థ్యాంక్ యూ బాయ్
తాల్